అది న నెమే పోహే హలో నమస్తే మేడమ్
నమస్తే బాగున్నారండి
అ బా ఉన్నాను. మేడం మీరు బాన్నారా?
ఆ బాగున్నా
ఇంకేంటి మేడం సంగతులు, ఏం చేస్తున్నారు?
సాయంత్రం రాముదామని
కొంచెం రీసౌండ్ వస్తుంది మేడం మీ వాయిస్ క్లియర్గా మాట్లాడండి
తాగుదామా ఐదయీతుంది కదాండి
అవునవునులేండి
ఆ ఏప్
మ్ అ ఇప్పుడు క్లియర్గా మేడం
ఆ టీ తాగుదాము ఫై ఓ క్లాక్ అయింది కదా పాప ఉన్నది టీ వెట్టమని చెప్పిన ఉర్
మ్ అవునవున్ లెండి ఏం చేస్తు టారు మేడం మీరు వర్క్
నేను ప్రస్తుతానికి అంగన్వాడీ టీచర్ చేస్తా
అంగన్వాడి టీచరా మేడం?
హు
మ్
ఏదో ఒకటి చేయ్యాలి కదండి ఈ కాలంలో ఒట్టిగా కూర్చుంటే
అ అవును మేడం చాలా కష్టం మేడం ఏదోక చేసుకుంటేనే కొంచెం మనీ రూపంలో వస్తుంటేనే మనకు ఆటోమేటిక్ గా మైండ్ కూడా పని చేస్తు ది మేడం మనీ లేకుంటే మైండ్ కూడా పని చేయడం లే ఈ కాలం
అంతే కదా అసలు ఈ రోజుల్లో మనీ లేకపోతే జనాలు కూడా మన దగ్ దరికి ఎవరు రారు
అవునవును మేడం హ
తేన కాదా దగ్గర డబ్బు ఉన్నంత సే ప లేకపో పోతే
డబ్బు లేకపోతే అసల్ మనిషికి వాల్యూనే లేదు
ఏదో శాస్త్రము
మేడం
ఏదో శాస్త్రం ఉంది బెల్లం ఉంటే ఈగలు వస్తాయి అన్నట్టు ఆ డబ్బు లేకపో వేస్ట్ కన్న
డబ్బులు ఉంటేనే ఈ కాలంలో వివరం ఇస్తారు డబ్బుల్ని బట్టి మనుషుల్ని పట్టించుకుంటారు ఒక మనిషికి ఇంకో మనిషితో అవసరం ఉంటేనే వాళ్ళు మంచిగా చూస్తారు. అవసరం లేకుంటే పురుగుల కంటే హీనంగా చూస్తారు మేడం. ఉ అవసరాన్ని బట్టి ఉన్నారు మనుషులు
అవును ఇంట్లో మనము కారం వేసుకొని తిన్నా బయట పోతే దిగ్నిఫైడ్ దిగ్నిఫైడ్ గా బట్ట నీవు సరిగా మాట్లాడుతానే చేయిరి లేకుంటే వినపడట్లేదు
అవునవును
కదా
నిజమే మేడమ్ ఇంకేంటి మేడం ఏ దీపావళి పండుగ ఎలా జేస్తారు మేడం మీరు
మేము దీపావళి మూడు రోజులు జరుపుకుంటామండి
ఉమ్మ్
దీపావళి జరుపుకుంటా ఒక రోజు బోగి ఒక రోజు లక్ష పూజలు ఒక రోజు నోములు ఉన్న వాళ్లకి నోములు జేస్తారు అది అది పెద్ద కేెదరశ్వర వ్రతమనీ ఇగ జాయింట్ ఫ్యామిలీలు ఉంటాయి గదా అన్నీ ఒక్కొక్కడికి వస్తాయి ఆ రోజే ఇగ అంటే నోముతానికి అది ఉపకార్య ఉంటుంది గదా తండమ్ మళ్ల ఎంత మంది ఉంటే ఫ్యామిలీగా నాలుగురు నలుగురు అన్నదమ్ములు ఉన్న నలుగురు రావాల్సిందే వచ్చి వచ్చి నలుగురు అన్నదమ్ములు నలుగురు భార్యలు వచ్చి ఆ నోము నోముకుంటారు చాలా బావుంటాది మూడు రోజులు ఆఫీషియల్‌గా మూడు రోజులు ఈ లై దీపాలు కలర్ ఎప్పిచ్చు కొత్త అల్లుడు కొత్త బిడ్డ కొడుకులు అల్లులు అందరూ మన్నమాలు మన్నరాలు దేని ఇల్లు సందడి సందడి ఆ ఆ నవ్వుడు తుళ్ళుడు బాగా ఎంజాయ్ గా ఉంటది ఇగ
అవునవునోన్లీ మళ్లీ ఈవి ఈవి వర్క్ ఈ పండుగలేయిపోతే మళ్లీ వాళ్లు అయ్యే అయ్యే వర్క్ స్కూల్ లో వాళ్లు లేళ్ళిపోతారు
బలంగా మళ్లీ రెండు మూడు రోజులకి మళ్లీ ఏమంటే మళ్లీ ఏపాటాట రాగానే
ఉమ్మ్ ఉహూ
ఉమ్మ్ మీ దగ్గర పడుగలకస్తార కరా మీ వాళ్లు
వస్తారు మేడమ్ మాకు రంజాన్ కేక్కువ వస్తారు మేడమ్ రంజాన్ పండగకి వస్తారు బక్రీద్ పండగ అనేది ఇది మ్చ్ అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు గదా వాళ్ళందరికి కూడా ఆ ఇదే పుణ్యంగా మన్ రూపంలో ఇవ్వడాలు వాళ్లకు ఎక్కువ అవి పొట్ పోటెళ్ళని కొస్తాం మేడం ఆ నెలలో అంటే పుణ్యానికి మన పేరు మీద ఆ పొట్టెల్ని కోసి అందులో వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు జేస్తాం మేడం ఆ బమ్ మాంసం వచ్చేసి మూడు భాగాలు జేసేసి ఒకటి పేదవాళ్ళలకు ఒకటి చుట్ ట్టాలకు ఒకటి వచ్చేసి మా మనకు మన చుట్టు పక్కల వాళ్లకు పంచనీ కోసం మూడు భాగాలు జేస్తాం అది అందరూ ఆ ఇప్పుడు పొట్టే కోసేదే అందరికీ అందరూ తినాలి అందరూ సమానమే అన్నటు వంటి భావనతో అన్నట్టన్
అవునా అంటే చిన్నవి గోస్తారా పెద్దయి గోస్తారా మరీ
మా ఆయననేమే మేడం అంటే సంవత్సరం దాటి ఉండాలి మేడం పోటెళ్లకి అది పొట్టేలే అయి ఉండాలి మేకా అలా కాకూడదు సంవత్సరం దాటి ఉండాలి అది కేలం ఏమంటారు ముద్ర ఇప్పకూడదు పోకూడదు కేలం చిన్నా ది అయ్య అవకూడదు సంవత్సరం దాటాలి
మ్ అంటే ఇప్పుడు ఒక ఫైవ్ ఒక ఎయిట్ కేజీ వెల్ళతే అంటే మూడు భాగాలు చేస్తారు దాన్నిగ
ఆ ఎన్ని కేజీలు ఉన్నా కూడా అవి మూడు భాగాలు చేస్తాం
ఆ చె అంటే మీ ముస్లింలకే ఇస్తారా లేకుంటే బయట వాళ్ళకి పంచి పెడతారా తురక
ఎవరికైనా పేదలు ఎవరు ఉంటే వాళ్ళుకు పంచేస్తా మేడం ఇళ్ళు ఆళ్ళు అనే కాదు ఎవరైతే ఇప్పుడు కుర్బాన్ని చేయలేని స్తోమత లేని వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి పంచుతాం తేడా ఏం లేదు మేడం
అదే మీ కస్ట్ వాళ్ళకే పంచ్చుకుంటారు మిగంత వాళ్ళ కాదు
మా కాస్ట్ అనే క్యాస్ట్ అనే కాదు ఎవరికి పడితే వాళ్ళకి పడుంచుతారు మేడం అంటే వీళ్ళు కొంతమంది తెలుగు వాళ్ళు తీసుకోరు కదా మేడం ఎందుకు ఇస్తున్నారో ఏంటో అనేసి వాళ్ళకు తెలిస్తే తీసుకుంటారు తెలియకపోతే ఏమి ఇస్త స్తున్నారు ఏంటి అనే డౌట్స్ తో ఉంటారు కదా అలాని ఇప్పుడు క్కడ కేరళ హాస్పిటల్ అని ఉంది మేడం కేరళ వాళ్ళు వచ్చి మా ఊర్లో పెట్టారు అన్నట్టు హాస్పిటల్ ఇప్పటి నుంచి కాదు దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది మా ఊర్లో
అవును
ఆ ఆ హాస్పిటల్ వాళ్ళకు ఒక అనాథాశ్రమం ఉంది అన్నట్టు వాళ్ళు ఒక ట్రస్ట్ కూడా మే నడిపిస్తున్నారు ఇక్కడ చాలా మంది ముస ముసలి వాళ్ళు ఇప్పుడు భర్తలు వదిలేసిన వాళ్ళు చిన్న పిల్లలు తల్లిదండ్రు లేని పిల్లలు
ఆ
అట్లా ఉంటారు కదా మేడం ఆ ఆ అనాది అనాథాశ్రమం రన్ చేస్తున్నారు అక్కడ ఇస్తాం ఏమైనా ఫంక్షన్లలో ఫుడ్ మిగిలిపోయినా ఇప్పుడు మా బాబు బర్త్డే ఉందను కొండి సపోజు మేము కేక్లు కట్ చేయడము అవి అంత పార్టీ చేయడం ఇవి చేయను మేడం నేనయితే ఆ ఖర్చు ఎంతయితే వస్తుందో ఆ మనీ తీసుకొని పోయి ఆ రోజు నా బా మా బా బాబు స్నానం చేపిచి ప్రేయర్ చేపిచి ఆ ఓల్డేజ్ హోమ్ దగ్గరికి తె తీసుకెళ్ళి అతని చేతినే వాళ్ళకు ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ గానీ లేకపోతే వాళ్ళకు మనీ రూపంలో గానీ అలా వాళ్ళకు సాయం చేస్ స్తా అన్నట్టు అంటే వాళ్ళ బ్లస్సింగ్స్ కోసం అం
అవును ఇక్కడ కూడా మా దగ్గర కూడా మేము మా పిల్లని ఎవరనా ఉన్నా కూడా ఇప్పుడు ఒక వన్ ఇయర్ ఫస్ట్ వన్ ఇయర్ దాటే చేస్తాము కొందరు ఫైవ్ ఇయర్స్ చేసుకుంటరు తర్వాత ఇక చెయరు చె కుండా శ్రీరానాశ్ర పోయి వాళ్ళకి ఆ రోజు ఫుడ్ భోజనం పె ఏర్పాటు చేస్తాం మేము కూడా చేసి వాళ్ళకు పాపం వల్ల దగ్గర తినడానికి ఉండడానికి ఆ రోజు వా ఎంత ఖర్చుొస్తే అంత ఖర్చు చేస్తే అన్నం కూరలు వాళ్ళే వండుతరు పెడతరు కొంచెం వాళ్ళది తిన్నన్ని విల్లకొస్తాయ్ అన్నట్టు మా దగ్గర కు కొంతమంది కొంతమంది బాగా పరిచన ఉన్నట్టు ఏ ఇ వాళ్ళకి పెట్నారప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు మా దగ్గర
పుణ్యం మనమే అండి మనకంటే ఇంకా డబ్బు ఉన్నవాళ్ళని పిలిచి వీళ్ళకే తినిపించే బదులు పేదలకు పంచితే మనకి పుణ్యం వస్తది కదా మేడం రేపు రోజున ఎవరికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తదో తెలీదు కదా
ఇగో నాకు నా దృష్టిలో అందరు సమానమేనండి డబ్బు కాదు ఏది కాదు మనుషుల అంతా ఒకటే అనుకోవాలి కాని అట్ల లేదు మధ్య నీకు డబ్బు అకున్నా నే నువ్వు చెన్నై పెట్టా నాకు డబ్బు ఉన్నది నేను ఇన్నట్ ఉంటది తినాలంటే
అవునండి డబ్బు ఉంటేనే వ్యాల్యూ ఇస్తున్నారు అసలు బయట జనాలు మేమైతే అలా కాదు మేడం ఎందుకంటే ఇప్పుడు బతికేది ఎన్ని రోజులైనా ఖచ్చితంగా చావు ఏదో ఒక రోజు ఉంది ఖచ్చితంగా దేవుని ముందు జవాబు చెప్పాలి దాని కోసము మోసం చేసి దగా చేసి వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి ఆ అబద్దాలు చెప్పి చాడీలు చెప్పి గొడవలు పెట్టి ఇట్లా ఏం లేకుండా నీతి నిజాయితిగా ఉన్న దాంట్లోనే తిని తృప్తిగా ఒకరికిస్త సాయపడాలి కానీ
ఈ కాలంలో ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు ఏదైనా పైస లేదనుకోండి మీ పాలసీ కరెక్ట్ నాకు నచ్చింది కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే ఒక హాస్పిటల్ పోదాం అన్నా ఏ దీని దగ్గర డబ్బే లేదు తీసుకపోవుడు ఎందుకు అదే కుక్కిలు ఉండని అంటరు అదే నాలుగు పైసలు ఉండని అడావుడి చెసి ఆ ప్రైవేట్ హాస్పిటల్ తిస్ తీసక పోయి ఆ ప్రైవేటోన్ని బతికించుడు తప్ప ఏది లేదు ఇంకా మ్ లక్ష లక్షలు ఆ వానీకి బెడ్డి చార్జీతో సహా మ్
ఎవరి మైండ్ సెట్ వాళ్ళది మేడం ఎప్పుడైతే పరలోక భయం మనిషిలో వస్తదో అతను డబ్బుని ఆశ చుకోడు మోసం చేయాలి అది ఇది అని ఆశించాడు మేడం అదే కదా మనకు దేవుడు హలాలేది హరాం ఏది ఆ గుర్తించమనే చెప్పేది ఆయన్ని ఆయన్ని ఎంతసేపున్నా రాజీ చేపిచుకోవాలి కానీ జనాలతో ఏమున్నరు మేడం పెడితే మనోళ్లంటరు పెట్టకుంటే పరాయోలు అంటరు
అంతే అంతే ఈ నా దృష్టిలో అయితే వీళ్ళు ముస్లింలు వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు హిందువులు అందరం సమానమే నే ఇప్పటిక వాళ్ ఇళ్లల్లో కూడా పోయి తింటా నాకు ఏది తెలువదు వాళ్ళు తినేది అదే వాళ్ళు తినేది అదే అన్నం మనం తినేది అనే అన్నము మన ఇంట్లో అదే పోయ్యి వాళ్ళింట్లో అది పోయి బంగారు పొయ్యి అయితె లేదు కదా
కానీ జనాలు అట్లున్నారు మేడం మీరు చెప్పేది బయట సమాజం ఎట్టుందని చెప్ తున్నారు మీరు కరెక్టే కానీ మనం మంచేది చెడేది ఆలోచించే మనకు బ్రెయిన్ ఇచ్చినాడు కదా అది దేవుడు దాంతో ఆలోచిస్తా మేడం నేను అంతే సరే మేడంమ్ పని ఉంది మళ్ళీ చేస్తాను
ఓకే అండి
ఆ